బల్ హలో
వినిపిస్తుంది వినిపిస్ అలాగే
నమస్తే ఆ నమస్తే నమస్తే అండి
నమస్తే అండి
ఆ న వాయిస్ క్లారిటీ ఉందా మీకు
ఆ ఇప్పుడు క్లారిటీ ఉంది చెప్పండి
ఆ మీరు ఆ సిటీని సపోర్ట్ చేస్తారా విలేజ్ ని సపోర్ట్ చేస్తారా
నేనైతే రెండింటిని ఎందుకు కంటే మనకి ప్ర టీవీ రెండు విధాలుగా ఆలోచించాల ఐదర్ రైట్ అని రాంగ్ అవ్వాలి
అవునవును
హ్మ్ సో ఇప్పుడు మనకి కొన్ని విధాలుగా చూసుకుంటే మన నేచర్ పరంగా మనకి అంటే ఆ గాలి ఆక్సిజన్స్ లెవెల్స్ అన్నిటి పరంగా కొంచం మనకి పంటలు మనకి ఆర్గానిక్ గా తినికి ఆరో ఆరోగ్యం గా ఉండడానికి అన్నిటికీ విలేజ్ మనకి అనుకోవచ్చు అలాగే మనకి ఫ్యూచర్ ఫ్యూ సర్ మనకి ఆర్థిక పరంగా మనకి మన ముందు కెళ్ళాలంటే మనకి సిటీనే బెస్ట్ సో అట్లాంటప్పుడు ట్నేయి కొన్ కొనేది ఎక్కువాయే తక్కువన్ మ్యమ్
అవును ఏది లేకపోయినావ్ ఒక్కట్లేకపోయినా మని మనం చాలా ఇబ్బంది పడతాం ఏదో ఒక్కటి లేకపోయినా కూడా సిటీ ఎంత ఇంపార్టెంటో విలేజ్
య్ ఆ ఖచ్చితంగా ఇప్పుడు మనం తింటున్నాం అంటే మనకి ఖచ్చితంగా మనం కే రైతులు వాళ్ళు చేసే వ్యవసాయాన్ని బట్టే మనకి సో అట్లానే మనకి ఇప్పుడు ఏటిఎమ్స్ గాని మన మనీ బ్యాంక్స్ ఇవన్నీ మనం ఇప్పుడు మంచి చేేసి పంటకు మనము ఎంత రోజంతా మనకి రిటర్న్ తీసుకోవాలంటే మనం ఆ అమౌంట్ కదా సో అలాంటప్పుడు మనము ఏటిఎమ్స్ గాని మన బ్యాంకులు గాని మనం ఏదైనా సహకారం పొందాలంటే సిటీల్ నుంచి దానం తీసుకోవాలి
ఉ అవునవునండి ఇప్పుడు అంటే నేను ఒక క్వశను అడుగుతాను మనకు చదువు లేకుండా ఏవైనా జాబ్స్ ఉన్నాయా
చదువులేకుండా లేదండి
ఉన్నా ఎందుకులే జాబ్ అంటే ఎజుకే ఎజుకేట్ అయితే జాబ్ చేసా అట్లా కాదు మనీ వచ్చేది ఏదైనా మనకి జాబే సో నేను ఆ వేళ అడుగుతు న్న చదువు లే
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందండి ఆ సెల్ఫ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా
అదే నేను అడుగుతాండేది
చేతి వృత్తులు కాని ఏవైనా కానీ మనం అంటే వాళ్ళకు తెలిసిందే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిండే వృత్తులు చేసుకుంటూ అలానే ఉన్నారు ఆదాయం సంపాదించుకుంటే ఏ ఇ దరు బాబర్స్ గానీ ఆ మాముూలుగా వగర్ షాప్స్ ఉంటాయి కదా సె లూన్స్ ఆ మరి ఇట్లా ఏ స్టిచ్చింగ్స్ ఇవి నేర్పిస్తారు కదా
హు హు
వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు కాట్టి వాళ్ళు అయితే నేనేమంట ఉంటానంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అే ఎంతో అంత మనం ఇప్పుడు ఇప్పుడున్నద జనరేషన్ లో నువ్వు ఒక మొబైల్ వాడాలన్నా మీ కనీస ఒక ఒక అదే ఇంగ్లీష్ లో చదవడం నేర్చ చూసుకున్నది ఎందుకంటే అది సంస్ బె మనకు తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఫోన్ పే యూజ్ చేస్తు ంటారు అది మనం మన తెలియాలంటే మనము ఇప్పుడు ఫోన్ పే లో ఎంతగా వాడుతున్నంటే మనం ఏదైనా చిన్న ఫైవ్ రూపీస్ చెయాలన్నా ఫోన్ పే చేస్తారు సో అట్లాంటప్పుడు కొన్ని లక్ష క్ష లో కూడా మనం ఒక పిన్నుతో ఒక లక్ష రూపాయలుగానే ఎగిరిపోతాయి మన అ ఆ అట్లాంటపుడు మనకి హా హా ఇప్పుడు ఫోన్ ఎవర్ కైనా వాడతారు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాడతారు అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాడతారు కానీ దాని చూసే అన్మా మనం ఇలా ఏవేలో యూజ్ చేసి న్నాము అనేది కొంచెం మనకు తెలియాలి కదా
సో ఎడ్యుకేషన్ ఉండాలి అంటరు అవును హు కానీ ఆ మనం అయితే ఈ అంటే చదువు లేకుండా జాబ్ కి తెలివి ఉంటే చాలు ఇప్పుడు మనము మనము జ్యూస్ సెంటర్స్ ూ షాపులు కావచ్చు బయట నేనేం మాల్ అవన్నీ అడుగడం లేదు జస్ట్ మనం చిన్న మనకి ఏదో ఒక ప్రతి జ్యూస్ చాప్స్ కూరగాయల బండ్లు ఏవైనా ఇప్పుడు మనకి ఈ నార్మల్ రోడ్ సైడ్స్ లో మొక్కజొన్నలు కాలుస్తారు కదా అలాను నేను ఆ ఆ వేలో చెప్తున్నా సో మనం మా జాబ్స్ కి మనకు ఎడ్యుకేషన్ అవసరం లేదు
అవసరం లేదు అదే నేను చెప్తున్నది అంటే ఇప్పుడు ఫోన్ పేసిపి స్కానర్లు వాడుతుంది కద కదా కొంచం అది మనం తెలిసి ఉండాలి లేదంటే మనం వేరే వాళ్ళతో నేర్చుకుని ఉన్ డాలే ఉ మ్ అద అదే ఆ ఆ బ్రెయిన్ అన్న మనకు కుండాలి
మన ఇంట్లో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్నా సరిపోతుంది అంటే నార్మల్ మనం మీరు ఏం చెప్తున్న అంటే స్కామ మనం స్కామర్స్ కి గుర అవుతున్నాము ఆ స్కామ్స్ జరుగుతున్నాయి వల్లే ఒ ఒక రీజన్ ఎడ్యుకేషన్ సో మన ఇంట్లో ఒక పర్సన్ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నా కూడా సో చూసుకుంటా స్కానర్ అంటే మనం మెయిన్ అకౌంట్ లో పెట్టాం కదా చదివిన వాళ్ళ అకౌంట్ లో పెడతాంటాము సో నేను చెప్ చెప్పే కద అనమాట సో మీరయితే రెండు కావాలి అని అంటున్నారు సిటీ విలేజ్ ఉ అంటే ఏమైన డిఫరెన్సెస్ స ఇ ఇప్పుడు మీరు సిటీ డిఫరెన్సెస్ చెప్పు ప్ప నేను విలేజ్ చెప్పన అట్లా మీరు ఒకరు చెప్పండి నేను ఒకటి చెప్త
నువ్ చెప్ మే
ఇప్పుడు మనకైతే సిటీస్ లో అయితే కిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటిఎమ్స్ బ్యాంక్స్, అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్, మెడిసన్, ఈవెన్ ఏదైనా కూడా ఇప్పుడు క్యాబ్స్. చాలా ఉన్నాయి అలాంటివి మనకి ట్వంటీ ఫోర్ బైస్ సెవెన్ అవైలబుల్లో ఉంటాయి సిటీస్ లో అయితే కానీ ఆ మనం విలేజ్ చాలా కష్ట కష్టపడాలి సో తొందరగా ఏదన్నా రావాలంటే ఆ పేషెన్స్ ఉండాలి వెయిట్ చేసే పేషెన్స్ మనకు
కనీ నోడస్ మన ఈ ఆ అంటే ఆ అదే ఆన్లైన్ షాపింగ్స్ గానీ అన్ని మనకి ఊర్లలోకే వచ్చేస్తున్నాయి మెడిసెన్స్ కూడా ఇంట్లీ దగ్గరకి ఇప్పుడు మామూలుగా చాలా వరకు డెవలప్ అయిపోయాయి వాళ్ళు కూడా డెవలప్ చేస్తా ఉన్నారు ఇప్పుడు జియో మార్ట్స్ గ్రసేరీస్ గని దంటేవనా మనకి ఏబోద్ థింగ్స్ అన్ని మనకి ఆల్రెడీ వచ్చేస్తా ఉన్నాయి మైక్ డర్ ఆ ఇప్పుడు మామూలుగా చాలా మంది క్లినిక్స్ పెట్టుకునింటారు వాళ్ళతో కాకపోతే ముందుకి వాళ్ళతో వాళ్ళతో చూయిించుకునేదయితే వాళ్ళనే చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఆ మామూలుగా ఎక్కువగా పల్లెల్లోనే ఇప్పుడు చాలా తిరుగుతున్నారు వాళ్ళు డెవ అంటే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు ఇట్లట్లా ఉంటాయి మనకి మెడిసిన్స్ ఏవ వాడాలి ఆ ట్రీట్మెంట్ గాని ఏవైనా కానీ మనకి శుగర్ టెస్ట్ లు బిపి టెస్టులు అన్ని చె చేస్తానే ఉన్నారు వాళ్ళు కూడా అంటే మనము వేలకు వేలు పెట్టుకోల్లేనీ పరిస్తి పరిథితుల్లో ఉండే వాళ్ళకు కూడా ఫ్రీ గా హెల్త్లు చెకప్స్ గానీ ఫ్రీగా మెడిసిన్స్ గానీ ఇస్తున్నారు పులుస్ మావూలుగా విలేజెస్ చేస్త
అవును అవును సో ఇక్కడ మనకు సరయలు ఏమంటే ఏ ప్రోడక్ట్ అయినా విత్ఇన్ హాఫ్ అన్ అవర్ లో కొనచ్చు మనం మేబుల్ గా ఉంటుంది మనకు ఒకడ ఛాన్సెస్ ఉంటాయి సో వితిన్ హాఫ్ అవర్ లో వితి ఇన్ హాఫ్ అన్వ లో ఎటువంటి ప్రోడక్ట్ ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా హాఫ్ అన్ అవర్ లో కొనొచ్చు సిటీస్ లో
కొనవచ్చు మనం అంత బడ్జెట్ ఇప్పుడు మనకి విలేజెస్ లో ఉండే వాళ్ళకి అంత బడ్జెట్ లో పెట్టుకునేమ తీసుకోరు కదా వాళ్ళలో ఎంతంటే అంత ఇక్కడకే తీసుకొసుకుంటారు ఇక్కడ పెట్టుకు
హ అవునను కరెక్టే మీరు చెప్పింది కూడా ఆ అంటే ఇప్పుడు నాకు చెప్తున్న నేను ఏంటంటే సిటీస్ బెస్టే కొద్దిగా అని అనుకుంటున్నాను మీరు రెండు ఓకే అంటున్నాను ఓకే దానికైతే మీరు విలేజ్ లో ఉంటున్నారు కాబట్టి మీ ఫ్రీ టై లో ఏం చేస్తారు మీరు అంటే ఎట్లా గడుస్తుంది మీ డే అంతా
నా అన్న చెమ్మాకి ఇడే హలో నా నాలుగు బల్గా మా డే అనేది హెల్దీగా స్టార్ట్ అవుతుంది అనమాట
ఆ
అ లేవ్వడం మన పనులు బంద్ చేసుకోవడం ఆ బాగా అంటే ఫ్యామిలీతో కూు తండం గాని తాగడం కాని మా మాట్లాడడంం గాని కొంచెం పీస్ఫుల్గా మైండ్ తొందర తొందర ఇప్పుడు సిటీస్ లోంట అర్జెంట్ అర్జెంట్ ఇ ఎళ్తుంట తింటుంటారు సగం సగం తింటుంటారు కొంతమంది ఆ బ్రెడ్ ముక్కలు తినేసి వెళ్ళిపోతా ఉంటారు ఆఫీసు తే అట్లా కాకుండా మదకు కొంచెం పీస్ లుగా లేసి మా పనులు మేము చేసుకుంటాం కదా అంటే ఇప్పుడు పశువులుతో కానీ ఈ కాసలు ఉడ్చుకోవడం కానీ అంటే మనకి జిమ్ అవస్తుంది లేదు మనం చేసే పనులతోనే మనకి ఆ అలా మన డే అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట
మిరు మీ ఫ్రీ టైం లో ఏం చేస్తా అంటారంటే మూవీస్ వాచ్ చేస్తారా లైక్ ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేస్తరా ఆర్ ఎల్స్ ఎక్కడికైనా బయటికెళ్తరా
హుమ్ కాసేపు మొబైల్ చూడటం కాని న్యూసు పెట్టి మార్నింగ్ న్యూస్సుడ్డంగాని ఆ ఫ్యామిలితో స్పెండ్ చేస్ సమ్ టైం ఈవినింగ్స్ టీ చేసి చిల్ అవుతాం బయట ఫ్రెండ్స్ తో కూర్చుని అట్ల కొంచమ్ అంటే మనకేవైనా పండగలో జరగడం గాని మన ఊర్లల్లో సందడె వేరు కదా డైలీ ఏదో ఒకటి చేస్తుంటారు ఏ గుళ్ళల్లో ఏవో పటి మామూల్గా డైలీ మనకి సుప్రభాత్ తంలా ఎక్కడొక్కాడ అంటారు భజనలు చేస్తుంటరు లల్లో
అవును విలేజెస్ లో నార్మల్ జరుగుతా ఉంటాయి ఏదైనా స్పెషల్డే ఫ్రైడేస్ యం మన్డే ఎప్పుడో భజన్లు జరుగుతూనే ఉంటా టై సోస్ స్పీర్చ్యువల్ గా ఇది బెటర్ కొంతమందికి ఆ బట్ కొంతమంది విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా అవైడ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉంటరు కదా ఇప్పుడు ఫిఫ్టీ పెర్సెంట్ యే సపోర్ట్ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పెర్సెంటేజ్ డిస్సపోర్ట్ చేస్తారు ఆబ్యాస్గా
ఆవును
ఉమ్ అందరూ ఒకేలాగే ఏం ఉండరు ఆ సమ్ మెంబెర్స్ ఇప్పుడు విలేజ్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి సిటీ అంటే ఇష్టం సిటీలో ఉండే వాళ్ళకి విలేజస్ స్పెండ్ చేయడమంటే వాళ్ళకు చాలా ఇష్టం శ్రమ
అవును అలానే కదా మామూలుగా సంక్రాంతి పండుగలు వస్తే ఊర్లల్లోకి వచ్చేస్తారు ఎంత ఎంత బిజీ ఉన్నా ఎంత వాళ్ళ టైమ్ ని వాళ్ళు తీసుకుని ఒక వన్ వీక్ అట్లా స్పెండ్ చేసిపోతా ఉంటారు
అవునా అది చాలా మంచి హ్యాబిట్ ఇప్పుడు పేరెంట్స్ కూడా మిస్ అవుతా ఉంటారు వాళ్ళని
అవును
అంటే ఇప్పుడు మీరు విలేజ్ లో ఉండవాళ్ళు మీకు షాపింగ్కి వెళ్లాలన్నా మీరు సిటీస్ క వెళ్ళాల్సిందేనా మీకు అవైలబుల్ ఉన్నాయా షాప్స్ కానీ అలాంటివి
కాని ఇవన్నీ ఊళ్లలోనే దొరుకుతాయి షాపింగ్ షాపింగ్ పోవాలంటే మా లా బయటికి వెళ్ళి వాస్
అవునులేండి సరే అండి
థ్యాంక్ యూ